ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు
బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం జేయట్లేదండి
తిన్నారా అవునా తిన్నారా
ఆ ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తినేసిన అండీ షిఫ్ట్ లేదా అండి
ఉందండి మీ మీకుందా షిఫ్ట్
ఆ ఉంది అదే ఫోన్ చేసిన్నా అన్నారు కదా అందుకు
సరే అండి అది మీరు ఏదో బ్యాకరీ పెట్టే అన్నారు అంటే మీ అక్క వాళ్ళ ఎవరు మీ రిలేటివ్స్ అది ఇయ ఎలా నడుస్తుంది అండి మరి ఆ బేకరి
ఆ బానే ఉంది అండి ముందు అయితే ఆపోజిట్లో పెట్టింటిమి అప్పుడు రోడ్ సైడ్కి ఉండా సో ఇప్పుడు బాగా జరుగుతాండే డేకి ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఇప్పుడు దాని ఆపోజిట్లోనే ఇంట్లో ఉంది దాంట్లోనే తీసుకున్నాం ఇప్పుడు అంత ఏం లేదు డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాంది అప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చేది
అవున అండి అవును మరి అక్కడే పెట్టిచ్చు కదా మరి ఎందుకు మార్చారండి మరి బేకరీ అంత మంచిగా జరుగుతున్నప్పుడు
అక్కడ రెంట్ ఇలా తక్కువ వస్తుందని వాళ్ళు చేంజ్ చేసుకున్నారు అలా ఎక్కువ అయిపోతాంది ఇంకా అలా అనుకొని చేంజ్ అయ్యారు తర్వాత ఇంక ఇటు సైడ్కి వచ్చినంక వాళ్కు అర్థమైంది ఇక్కడో జరగలేదు అనేసి
హౌఅవునండి అప్పుడు మీరు అవునండి అప్పుడు మీరు అప్పుడు రెంటూ వాళ్ళతో ఎంతో కొంత మాట్లాడుకొని మంచిగా అది కొంచ ముఖ ఒక వన్ ఒక వన్ థౌజండ్ టూ థౌజండ్ ఎక్కువ ఇచ్చినా అది మంచిగా జరుగుతున్నప్పుడు అక్కడే ఉండాలి కదండి
అవునండి ఏమో ఇంకా అలా అయిపోయింది ఇంకా
అంటే మీ బేకరీలో స్పెషల్స్ ఏంటండి అంటే అందరు ఎక్కువ ఎక్కువగా ఏం తింటారు
అక్కడ అంత ఏం అంటే మరి అంతల ఏం పోవు నార్మల్ ఫుడ్‌ ఐటమ్ ంటస్ ఇలా దిల్ పసంద్స్ తర్వాత బ్రెడ్ కేక్ ఇంకా ఇవే ఎక్కువపోతయి ఇకా మన సైడ్ లాగా ఏమంటారు ఎగ్ ఫఫు ఇవన్నీ అంతేం ఉండవు అన్నమాట అక్కడ నార్మల్ బేకరీ ఆ ఇంకా బిస్కెట్లు ఇంకా మన
ఇవే అమ్ముతారా మొత్తం ద మ్యాక్స్
ఆ మ్యాక్స్ అవే ఉంటాయండి ఎందుకంటే మళ్ళీ మన దగ్గరకే రాలి కదా కస్టమర్లు
ఉ ఆ అవునండి అది కూడా నిజమే అందుకని బెస్ట్ క్వాలిటీలు అమ్మితేనే మరి ఇంకా మరి మంచిగా ఇది వ్యాపారం బాగా సాగుతుంది
ఆ అవును అప్పుడు మనం అంటే ఇంకా మన ఇన్కం బట్టి వాడాలి ఇంకా దాంట్లో
ఆఆ అవునండి ఇంకా అంతే మరి ఫస్ట్ అంటే మీరు ఎక్కడైనా మళ్ళీ మా లొకేషన్ చేంజ్ చేయడానికి చూడండి అంటే లైక్ బస్స్టాండ్ దగ్గర గానీ సంథింగ్ అలా అంటే బ్యాకరీస్ చాలా మంది వస్తారు
అదే అండి ఇప్పుడు కరెంట్వి కరెంట్ అంటే ముందు ఉన్నది అక్కడ సంత జరుగుతుంది అనమాట ఎవ్రీ ఫ్రైడే అలా ఆ ప్లేస్లో సో అప్పుడు అలా జరుగుతుండే అది మంచి రూట్గా ఉండే అడ నాలుగు రోడ్లు కలుస్తాయన్నమాట
అవు
అడ మంచిగా ఉండే తర్వాత ఇప్పుడు అంత మంచిగా లేదంటా వాళ్ళకి ఇట్లా షిఫ్ట్ అయ్యే సరే
అవునా మరి మళ్ళీ ట్రై చేయండి అక్కడికి వెళ్ళడానికి అంటే కొంచెం వ్యాపారం అనేది బాగుంది కదా అక్కడ అంటే లక్కీ ప్లేస్
అదే
అంటే మనం ఎప్పుడైనా కరెక్ట్గా మనం అంటే ఒక మంచి ప్లేస్లో పెడితేనే ఏదైనా బిజినెస్ మంచిగా జరుగుతుంది
అవునండి మీరు చెప్పేది కరెక్టే కానీ ఇంకా వాళ్ళు మనం మేం చెప్పలేం కదా మనవాళ్ళు ఏం కాదు కదా వాళ్ళు ఇంకా వాళ్ళు తెలుసుకొని చెప్పితే చేసుకోవాలి మనదైతే మనం ఏమన్నా
అదే రిలేటివ్స్ కదా ఒక మాట చెప్తే ఏమవుతుందని
అదే నిజమే కానీ ఏమోండి నేను ఇన్వాల్వ్ అవ్వను వాళ్ళ ఇష్టం
ఉ అదేలెండి అది కూడా నిజమే అనుకోండి
మీరు బాగా తింటారా అండి బ్రేకరీ ఐటైమ్స్
బేకరీ ఐటెమ్స్ అంటే మ్యాథ్స్ ని చెప్పారు కదా చికెన్ ఫఫ్ పఫ్ అట్ల్ అలాంటివన్నీ తింటా అంటే ఏవైనా బర్త్డేస్ ఉన్నప్పుడు వెళ్తా అంటే ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉన్నప్పుడు కేక్స్ కొనడానికి
ఓకే అంటె ఎక్కువ ప్రిఫర్ చేయరు
అంటే ఆ ప్రిఫర్ చేస్తాం గానీ అప్పటికప్పుడు చేస్తే బాగుంటాయండి బేకరీలోకేక్ స్ అన్ని అంటే అప్పుడు మేము అప్పటికప్పుడు చేపిచ్చి తీసుకు వెళ్తాం మా సైడ్ అయితే
ఆ ఓకే ఇన్స్టాంట్ వా
లో ఒక ఒక త్రీ ఫోర్ డేస్ రిజర్వ్ చేసింది ఆ ప్రిజర్వ్ చేసి ఉంచుతారు ఇంకా మనకి అంటే కొన్ని నచ్చవు అందుకే మేము అప్పటికప్పుడు చేపిస్తాం బేకరీస్ లో హూ బర్డే కేక్స్ అంటే మాక్స్ ఇంక అంత ప్రిఫర్ చేయము లేకపోతే అంతే ఇంకా ఆఆ
ఇప్పుడు బర్త్డే కాని కాకుండా నార్మల్ గా ఎప్పుడనా తినాలనిపిచినప్పుడు బ్రౌనీ ఉంటాయిగా
ఊ అవునండి ఉంటాయి గాని బ్రవ్ బ్రౌనీస్ అవన్నీ బేకరీస్ లో అంటే కొంచెం కష్టం కదండి లైక్ బ్రెడ్ బ్రెడ్స్ గాని ఇంకా అలాంటివే అంటే మాక్స్ ఎక్కువ అందరు ప్రిఫర్ చేసేది కర్రీపఫ్ ఎ ఎగ్ పఫ్ బేకరీస్ లో అవే ప్రిఫర్ చేస్తారు లైట్ క్రీమ్ కేక్స్ అలాంటివి ఉ అదే మనం
చాలా బాంటాయండి తిన్నారా ఎప్పుడన్నా ఆ పైనాపిల్ ఫ్లేవర్ బటర్ స్కాచ్ ఊ దాంట్లో ఏ ఫ్లేవర్ అంటే బాగుంటుంది ఇష్టమండి మీకీ
నాకా ఇది ఏ హే రెడ్ వెల్వెట్ బానే ఉంటదండి
రెడ్ వెల్వెట్ ఆ
ఆ ఓకే అంటే ఇష్టమండి అది ఓకే మళ్ళీ చాక్లేెట్ ఏదైనా
ఫ్లేవర్ ఉంటాది సూపర్ ఉంటాది ట్రై చేయండి ఎప్పుడన్న తిన్నారా మీరు
ఆ ఆ తిన్నా అండి ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్ బర్త్డే అయితే అది తిన్నా అది ఓ బానే ఉందండి కానీ ఊరుంటదండి చెప్తాను అంటే అది లైక్ బ్లాక్ ఫారెస్ట్ కూడా బానే ఉంటది అది ట్రై చేశారా మీరెప్పుడైనా
ఆ అది బాంటది అది మరీ అంత స్వీట్ ఏమి ఉండదు ఓకే బానే ఉంటది చాక్లెట్ ఫ్లేవర్ వస్తది
మ్యాక్స్ అన్ని బానే ఉంటాయండి తినడానికి స్ట్రాబెరీ ఫ్లేవర్ గానీ
అడ్జస్ట్ అవాలి ఏం బాంటది స్ట్రాబెర్రీ ఏం బాంటది ఏం బాగోదు నాకైతే పర్సనల్ గా ఏం న చదండి స్ట్రాబెరీ ఫ్లేవర్ లో అసలు ఏవి నచ్చా ఆ చాక్లెట్స్ ఏ డ్రింక్స్ ఐన సరే స్ట్రాబెరి వే
నచ్చక్పోతే ఇంక అందరికీ నచ్ చమండి అంటే ఉంటాయి కదండి ఎవరిష్టల్ ఆళ్ళ ఇంకా మ్యాక్స్ చాలా మంది ఆ చాలా చాలా మటు వరకు అవే సేల్ అయితాయండి
అవునవును ఆల్మోస్ట్ గర్ల్స్ అంటే ఇంకా స్ట్రాబెరీ ఏ
ఉ అవునండి ఇంకా అంటే ఇంకా మనం బేకరీలో బాగా మంచిగా అవ్వాలంటే జస్ట్ అప్పటికప్పుడు చేస్తేనే మంచిగా సేల్ అవుతాయండి అదే లేకపోతే కష్టం అంటే కొంచెం సేల్ అవ్వడం
అవును హాట్ హాట్ గా ఉంటేనే ఈవెన్ ఇప్పుడు బ్రెడ్ త్రీ డేస్ కూడా స్టోర్ చేయకూడదు దాంట్లో మళ్ళీ ఫంగస్ వైరస్ అంతా ఫామ్ అయితుందంట అది వన్ టూ డేస్ లో కంప్లీట్ అయిపోవాలాంట
ఉ అదే అండి అదే చూసుకొని మనం కొనుక్కోవాలి అదే రోజు తినాలి అందుకే అప్పుడుకప్పుడే అయితే అయితేనే మనకి బాగుంటదని మేము అలానే చేపిస్తాం మ్యాక్స్
ఉ ఇప్పుడు మా రిలేటివ్స్ కూడా అంతే అక్కడ ఎవరీ ఫ్రైడే అలా ఏమో సంత జరుగుతుందనమాట అప్పుడు అందరు వస్తారు థర్స్డే ఈ ఫ్రైడే మార్నింగ్ చేస్తారు అవి సాటర్డే వరకు సేల్ చేస్తారు ఇంకా అవి సేల్ అవ్వకపోతే అవంతా పడేస్తారనమాట ఇంకా వాళ్ళకి లాస్ లాస్ ఫుల్ లాస్ వస్తాది
ఆ చూసుకొని చేసుకోవాలి కరెక్ట్ గా ఇంత ఇంత ఇప్పటి వరకే సెల్ అయితది ఈ రోజు ఇది చేస్త స్తే చాలు ఈ రోజు ఈ కొన్ని చేస్తే చాలు అనుకొని డైలీ కొన్ని కొన్ని చేసుకొని అలాగా ఒక అవి సేల్ అవ్వకపోతే కొన్ని పడేసి ఇంకా నెక్స్ట్ డే చేసుకోవడమే అంటే ఓవర్ గా చేసు కోకుండా ఇంకా తక్కువ తక్కువ చేసుకొని సేల్ చేసుకోవాలి మీరైనా
ఆల్మోస్ట్ అలానే చేస్తారు కాకపోతే ఎప్పుడైనా క్లైమేట్ చేంజెస్ ఉ ఉంటాయి కదా వర్షం వచ్చి గాలి అప్పుడు ఎక్కువ మంది రారనమాట
ఇప్పుడు ఇంకా లాస్ట్ తప్పదు ఇంకా
ఆ ఫుల్ లాస్ ఉంటాది
అయినా బేకరీస్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారులే ఈ మధ్య ఫుల్ ఆ ఇప్పుడు బేకరి లో కేక్ కొనాల న్నా బేకరీలోనే కొనాలి ఇంకా ఎంత ఇంక ఏం చేయ్యాలన్నా బేకరీ అంటే అలైక్ ఫుడ్డు ఎస్ కూల్ డ్రింక్ ఎస్ స్నాక్స్ అదే కదా అదే కదా మరి మొత్తం అన్నీ దొరుకుతాయి కాబట్టి మాక్సిమం అందరు ప్రిఫర్ చేస్తున్నారు అంటే స్వీట్స్ కూడా దొరుకుతాయి కదా
హా స్వీట్స్
స్వీట్స్ ఆ కాజు కట్లెట్ చ ఆ చాలా ఉంటాయి ఇంకా ఇంకా మరి ఏదైనా ఫెస్టివల్ అయితే ఇంకా స్వీట్స్ కొనడానికైనా బేకరికి వెళ్తారు
ఆ దీవాలి టైమ్ లో మళ్ళీ ఫుల్లు జరుగుతుందనమాట స్వీట్ దివాలికి మళ్ళీ రక్షాబంధన్ కి
అందుకి రక్షా బంధానికి అయితే ఫుల్ అయితది అనుకుంట
ఆ
ఆ మళ్ళీ అంటే మీకు స్వీట్స్ అంటే చాలా మందికి ఉంటాయి మరి స్వీట్స్ గానీ అవయితే ఎక్కువ ప్రిసర్వ్ ఉంటాయి ఆ అవి ఎక్కువ ప్రిజర్వ్ అవుతాయి కాబట్టి పర్వాలేదు కొంచెం అంటే కొంచెం ఎక్కువ డేస్ అంటే ఒక వన్ వీక్ ఏమో అయితయేమో మ్యాక్స్ అనుకుంటున్నా నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ
స్వీట్స్ అయితే నా తెలిది బ్రెడ్ ఐటెమ్స్ అయితే తెలుసు అండి
ఉం అదే అండి ఇంకా మరి మీ మరి మీరు అంటే మీ ఏరియాలో అందరు బానే అంటే మీరు చెప్పారు కదా మళ్ళీ అక్కడే పెట్టండి ప్లేస్ అదే మీరు బాగా సాగుతుందన్నారు కదా
అవునా చెప్పాలి కానీ ఇంకా ఆ టాపిక్ రాలేదనమాట మేము మాట్లాడుకునే వస్తే ఒకసారి చెప్పాలి
ఉం చెప్పండి ఈసారి మీరు కలిసినప్పుడు వాళ్ళని ఈ ప్లే అంటే ఇలా ఇలా అంటే మీరు ఏమైనా సజెషన్ ఇస్తే వాళ్ళకి రిలేటివ్సే కదా కొంచెం వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ ఉంటది అంటే ఒక పాజిటివ్ గా వెళ్తారు
అవునవును
ఆ ఈసారి కలిసినప్పుడు
పర్లేదండి ఇగ కానీ ఎందుకు మనకి అని సైలెంట్ ఉంటా అంట అంతే
అవునా అండి అవునా తీసు అలా ఏం లేదు ఒకసారి చెప్పండి ఏమైతది ఒకసారి చెప్పినంత మాత్రమే ఏం అవ్వదు గా ఒక మంచిగా చెప్తున్నాం కదా మనం చెడు ఏమ్ చెప్పట్లేదు గా ఇదు వరకు తీసుకు వెళ్ళండి అక్కడ ట్రై చెయండి ఒక రెంట్ ఎక్కువైనా పర్వాలేదు సో అలానే చెప్తే వాళ్ళకి కూడా ఒక మంచి పని మ వాళ్ళు మార్చడడం ప్లేస్ మంచిగా జరుగుతుంది కదా వాళ్ళకు కూడా అని ఓకే అండి ఈ సారీ కలిసినప్పుడు చెప్పండి అయితే
ఆ సరే అండి చెప్తానండి తప్పకుండా మీరు
ఉం ఓకే అండి అయితే మళ్ళీ కలుదాం
ఓకే ఓకే బాయ్
చపాతి